హలో ఆ బాగున్నాను ఏం చేస్తున్నాకు
ఏమి చేయట్లేదు ఇంట్లో పని అంతా అయిపోయింది ప్రీ తిన్నాను
అవునా ఆ నేనేమో అయిపోయింది అంతా ఆఫీస్కి వెళ్తున్నాను రెడీ అయిపోయి ఆ నేను నా డ్యూటీకి వెళ్తున్నాను
ఆహా ఇంకా ఏంటి ప్రియం
ఏముంది ఎండలు బాగా ఉన్నాయి కొంచెం ఆహారం గురించి జాగ్రత్త తీసుకోవాలి
అవును ఆహారం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చెయ్యకూడదు
మా వారు కూడా రోజు అదే చెప్తున్నారు నిర్లక్ష్యం చెయకూడదు ఎలాగైనా సరే జాగ్రత్త తీసుకోవాలి అని
మరి ఏమేం తీసుకుంటున్నారు ఎలా ఉంటున్నారు ఎటువంటి చర్యలు పాటిస్త తిన్నారు
పుచ్చకాయలు తీసుకుంటున్నాము చల్లగా పానీయాలు మా వారు అయితే ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట అదేంటిది నిమ్మకాయలు పిండి రసం చేసి అది మంచినీటిలలో కలిపి కొంచెం షుగరు కొంచెం ఆది పంచదార కొంచెం చం ఉప్పు వేసి కలిపి అందరికీ ఇస్తున్నారు మన అది ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఎక్కువగా చల్లటి పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి అందుకే తీసుకుంటున్నాను అలా ఊ ఊ తీసుకున్నట్లయితే అది ఆ కొంచెం ఈ ఎండకి మన శరీరం అనేది తట్టుకోగల శక్తి ఉంటుంది
అవును అది కరెక్టే మా ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా జాగ్రత్తలు చెబుతున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలి లేదంటే ఎండకి తట్టుకోలేము అని
ఇంకా నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు దాని వల్ల ఆ ఏమన్నా ఆరోగ్య సమస్యలు రావచ్చు ఆ కాబట్టి ఎక్కువగా పానీయాలె తీసుకోవాలి
ఆహా ను ఇంట్లో నూనెకు ఆ
వంటలో అంటే ఎక్కువగా ఏది చే వేయడం లేదు, ఎందుకంటే తెలుసు కదా ఇప్పుడు ఎలా ఉంది అనేది. అందుకే ఇగ ఆలోచించి ఇంకొకటి ఏంటంటే పుచ్చకాయ ముక్కలు కట్ చేసి వాటిని కోసి, కొంచెం ఉప్పు వేసి ఆ కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి, తీసి తింటూ అవి చాలా బావుంటున్నాయి, రుచిగా ఉంటున్నాయి. హ్మ్ అవునా అండి. నేను కూడ అలాగే చేస్తాను ఇంకా మజ్జిగలో కొంచం ఉప్పు వేసి ఇస్ తున్నాను ఇప్పుడు ఈ ఎండకైతే. దాని వల్ల కూడా నాకు కొంచం ఎండకి తట్టుకోగలుగుతున్నాను. ఇంకా ఏమిటి మరి? చదువుకుంటున్నాను, ఆ నీది ఎంత వరకు వచ్చింది.
ఎక్కడా నేను దేనికి ఆ జాబులకి ఆ మా అప్లికేషన్ పెట్టడం లేదు ఎందుకు అంటే ఆ ఇంకా చ దవడానికి టైం కూడా దొరకడం లేదు నాకు. ఇంట్లో పని, పిల్లల్ని చూస్ కోవడము ఆ సాయంత్రం పని, మా వారిని చూసుకోవడం నాకు అంతా ఇగది ఇదే సరిపో తుంది, చదువుకోవడానికి టైం అంటే దొరకడం లేదు.
అవును కదా పిల్లలయితే అంతా అంతే ఇంకా బిజీ బిజీగా అయిపోతుంది జీవితం అంతా. ఏదో ఒక పని ఇంట్లో పని చేసుకోవాలి. ఆ పిల్లల్ని చూసుకోవాలి, చదవడం కుదరదు. ఎంతైనా పెళ్లి కా క ముందు చదువుకుంటే ఆ రోజులే వేరు. అప్పుడే కొంచెం మనకు సమయం అనేది దొరుకుతుంది.
అవును ఇప్పుడు సమయము లేదు, ఏమి లేదు. ఆ ఏం చదువు తము, రోజుకి కనీసం ఏడు గంటలు చదవాలట గవర్నమెంట్ జాబ్ కొ ట్టాలి అంటే.
అవును కనీసం ఏడు, ఎనిమిది గంటలు చదవాలి అలా అయితేనే లేదంటే చాలా కష్టము.
మళ్ళీ ఇంకొకటి విషయం ఏమిటంటే ఇప్పుడు ఆ బాగా పెరిగిపోయింది అన్మాట రద్దీ ఎక్కువైపోయింది. జనాలు ఎక్కువైపోయారు, డిగ్రీ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయా రు కాబట్టి మనము ఇప్పుడు చెద్ద ఇప్ ఇప్పుడు ఉన్న ఒక గంట రెండు గంటలు చదివి జాబ్ కొట్ ట్టాలి అంటే చాలా కష్టమయిపోతుంది, కనీసము ఏడు ఎనిమిది గంటలు చదవాలి అంటే అది హైదరా బాద్ లో చాలా మంది అటా కోచింగ్లు తీసుకొని, రోజుకు ఏడు ఎనిమిది గం టలు అలా చదువుతున్నారట అంటే పొద్దాకా కోచింగ్ సాయంత్రం వచ్చి కూడా చదువుతున్నారట కాబట్టి వాళ్ళకైతే పోతుంది అలా చదవాలి మనం చదవాలి అంటే ఏం చదవగలము
అవునట నువ్ నిజం చెప్పింది నిజంగానే విజయవాడలో కూడా చాలా మంది అక్కడే ఉండి కనీసం పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ భర్తల ఆ అనుమతి తీసుకొనే వెళ్ళి చదువుకుంటున్నార టా అందరూ ఆ చాలా మంది ఉన్నారట అలా చదువుకుంటేనే ఏదైనా జాబు కొట్టగలము
మరి ఇంకేంటే మరి కానీ అక్కడ మనకు ఇంట్లో మళ్ళీ అన్నీ ఆన్నాం దొరకవ్ ఇంకా అలా ఆ అన్నీ సరి ఏదైనా సరే సర్దే సరిపెట్టుకోవాల్సిందే
ఊ ఊ ఎన్ని రోజుల వరకు ఉండచ్చు ఎండలు వర్షాలు ఏమైనా పడుతున్నాయా
ఏమో ఎండలు బాగా కొడుతున్నాయి ఎండలు బాగా ఉన్న రోజు వర్షాలు కూడా మొదలైతాయి
అవునట ఎండ బాగా ఉన్న రోజు అదంతా ఆవిరైపోయి ఆ మబ్బుల్లో కలిసి వర్షంలాగా మారి వర్షం పడుతుందట
వర్షాలు పడితే ఆ ఆ ఇంకా పంటలు కూడా వేస్తారు కదా ఆ అవును పంటలు కూడా పండిస్తారు
ముందుగా ఏమీ పంటలు వేస్తారు ఏ విర్చినా పత్తి నా లేదంటే ఇవి పెసలు కూడా వేస్తా
అవును పెన్సై ఏదైనా వాళ్ళ ఇష్టము అంటే కొన్ని చోట్ల ముందుగా పత్తి వేసుకుంటారు కొన్ని చోట్ల ముందుగా ఆం ఇదేంటిది పెసలు వేసుకుంటారు కొన్ని చోట్ల ముందుగా ఆ
ఇంకా శెనగ కూడా వేసుకోవచ్చు ఆ ఇంకా ఇది అయిపోయిన తర్వాత మిరప లేదంటేనేమో మొక్కజొన్న
మొక్కజొన్న ఎన్ని నెలల పంట
మొక్కజొన్న వచ్చేసి మూడు నెలల్ ట మూడు నాలుగు నెలలు పంట కరెక్టు గా ఊమ్ చెప్పాలి అంటే నాలుగు నెలల పంట నాలుగు నెలలకి ఆం అదేంటిది మొక్కజొన్న కోపిస్తారు డబ్బులు కూడా అకౌంట్ లోకి తొందరగానే వచ్చేస్తాయి
అవునా ఉమ్ ఇంకా నీకు బాగానే తెలుసు పంటల గురించి
మాది వీటంతా వ్యవసాయమే కదా మా నాన్నవాళ్ళు వ్యవసాయమే చేస్తారు కాబట్టి నాకు తెలుసు
అలా ఏదైన మనము తెలుసుకోవడ లోనే ఉంది